మాట్లాడ
అవునా ఎక్కడ ఉన్నారండి
ఏం లేదండి ఇప్పుడు వాకింగ్ చేస్తున్నా అలా అలా నడుస్తూ ఉన్నా
అవునా అండి ఏం చేసిరండి స్పెషల్
ఈ రోజు పొద్దున్న నుంచి లేవగా ఈరోజు మార్నింగ్ లేవగానే బయటికి ఆ ఈరోజు బయటికి వెళ్ళినామ అండి చాలా బాగుంది అక్కడ వాతావరణం
అవునా అండి అంటే వాతావరణం తగ్గట్టు అటు ఏదన్నా స్పెషల్ ఐటమ్స్ కూడా కనిపించినవి ఉన్నాయేమో అండి తినే దాంట్లో
ఆ మాకు ఏం స్పెషల్గా అనిపించినాయి అంటే ఇవాళ ఎండాకాలం కా ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా అండి అయితే పుచ్చికాయలు దొరికినాయిండి పుచ్చకాయలు చాలా బాగున్నాయి మీకు తెలుసా ఆ పుచ్చకాయలు అంటే
అవునా అండి
ఆ అవునండి అయితే మీకు కుర్చి కాయలు ఎండకాలంలో పచ్చ లు తింటే చాలా మంచిది అన్నమాట
అవునండి
అయితే ఇంకా మీకు పుచ్చకాయలు అవి కనిపించినాయి ఇంకా మళ్ళా ఒక్కొక్క ఆ ఏమంటారు గుమ్మడికాయలు అవన్నీ కనిపించినాయిండి ఫుల్లు మస్తు ఉన్నాయి కూరగాయలు మార్కెట్ ఉంది అలా మా దగ్గర దగ్గ చాలా కూరగాలు దొరికినాయండి లా
అవునా అండి దాంట్లో ఏమంటారు పచ్చకాయలు కాకుండా మన ప్పు కూరలు కూడా దొరుకుతాయడి బాడీ ఏమంటారు మన ఆహారం అంటే ఆరోగ్యానికి మంచిగా ఉండేవి
అవునా పాల మీకు టమాటా కూర చేయడం తెలుసా అండి టమాటాలు తోటి
అవునండి మస్తు నాకు చాలా ఇష్టమైన కర్రీ అండి అదే
అవునా అయితే మాకు టమాటాలు పది రూపాయలు కిలోనే అన్నారండి అయితే నేను ఐదు కిలోలు తెచ్చినాఅండి మా ఇంట్లకి
అవునా అండి అంటే చాలా తక్కువ ధరలో దొరుకుతున్నాయా అండి
ఆ అవునండి మా దగ్గర అంగడిలో తక్కువ రేటుకే దొరికినాయి మీరు కూడా కొనుక్కోండి ఇక్కడ అంగడి దగ్గర మస్తు దొరుకుతున్నాయి ఐదు పది రూపాయలకే కిలో అండి టమాటాలు
అవునా అండి ఇంకేమేమి ఉన్నాయంండి
అక్కడ అక్కడ పాలకు కూూర కొనుక్కున్నా అండి పాలకూర కళ్ళకి మంచిది అంటా అండి మా దోస్తు చెప్తది క్యారెట్లు పాలకూర కళ్ళకు తినమ అని చెప్తదికా
అవునండి నేను కూడా తినాలండి నాకు కూడా కొంచెం కన్నల ప్రాబ్లం ఉంది తినాలండి అడి
తినండి చ అయితే మీకు చెప్తా వినండి కళ్ళకి మంచిగా ఆరోగ్య ఆరోగ్యంగా ఉండాలంటే క్యారెట్స్ పాలకూర ఆకుకూరలు తినండి చాలా మంచిది
అవునా అండి తిన తింటా అండి దాంతో పాటు ఆ ఆరోగ్యం ఏమంట సక్రమంగా ఉండాలంటే ఆ యో ఏమంటారు పొద్దున లేవాలా మళ్ళా ఏమంటారు మంచి మంచి
ఆ మీరు యోగా చేయయండి పొద్దున్నే లేసి పొద్దునే చేసి యోగా చేయండి కర్ మంచి మంచి కర్బూ అంటే అన్ని పంలు తీసుకోండి రోజు మీకు మీకు మంచి హెల్త్ మంచిగా ఉంటది మంచిగా తీసుకోవచ్చు ఫుడ్ కూడా
అవునండి అదే అండి ఆ ఏమంటారు ఆ పొద్దున్నలే కానీ యోగా ఇంకా ఇవన్నీ చేస్తే తగ్గుతాయనే ఒక చిన్న ఆశ ఉందండి
అవునండి మీకు ఆ ఇప్పుడు చికెన్ మాకు చికెన్ బిర్యానీ చేసిరండి చాలా బాగుందండి నిన్న మా ఇంటికాడ
అవునా అండి మీకు తెలుసా అండి ఎలా చేయాలో
ఆ తెలుస అండి ఏముందండి ఈజీ అన్నిట్లలో వేసుకోవాల్సింది ఏముంటుంది కారం ఉప్పు మసాలా చికెన్ బిర్యానీ కావాల్సింది అన్నం కూడా కావాలండి మీకు తెలుసా మరి బిర్యానీ ఎలా చేయాలో
తెలీదండి మీకు తెలుసా అండి
నాకు కూడా అంత తెల్యదు కానీ ఏమేమి వేస్తారో తెలుసు మా అమ్మ చేస్తది నేను తింటా
అవునా అండి నేను చాలా సార్లు టీవీలో చూశానండి ఇట్లా ఇట్లా చేస్తారని దాని పదార్థాల అన్ని కనుక్కున్నాను గాని ఎప్పుడు ప్రయోగించలేదండి.
అవునా అయితే మీరు ఇ ఇప్పుడు మామిడికాయలు వస్తున్నాయి కదా అండి. మామిడికాయ పచ్చడి చేసుకోండి. చికెన్ వస్తుంది కాబట్టి చికెన్ పచ్చడి చేసుకోండి. పచ్చళ్ళు అన్నీ తెలుసా అండి మీకు
నాకు తెలిసిందే మూడు పచ్చడిలండి మామిడికాయ పచ్చడి, చికెన్ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, ఇంకోటి ఏంటంటే మా దోస్తులు అంటుండే అన్ని కూరగాయలు చేసి ఆది ఒక పచ్చడి కూడా చేస్తారంట కదండి.
అవును మీకు ముల్ల ఆ మీకు ములక్కయ పచ్చడిది తెల్వదా అండి ములక్కాయ్ కాయలు కూడా చేస్తారండి క్యాలీఫ్లవర్ తోడు కూడా చేసుకుంటారు.
అవునా అండి నేను దానితో కూరలు చేసుకొని తిన్నదే చూసినాను గాని పచ్చళ్ళు చేసుకుని ఎప్పుడు వినలేదండి.
మీరు ముల్లకాయలు సాంబార్లు అయితే ఒక్క రోజే తినగలుగుతారు కదా అదే పచ్చడి చేసుకున్నారు అనుకో రోజు దీనచ్ చండి మీరు
అవునా అండి చాలా ధన్యవాదాలండి అవన్నీ నాకు చెప్
అవును అయితే మీకు మీరు ఈ ఈ మాట తెలుసా అండి మీరు పెద్దలు మీ తాతలు చిన్నప్పుడు మంచి మంచి మాటలు కథలు అన్ని నైట్ నిద్రపోయేటప్పుడు చెప్తారు. విన్నారా, మీరు ఎప్పుడైనా
ఆ అవునండి చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేదండి అండి అన్నీ కథలు చెప్పేదండి ఆ కథల్లో ఉన్న రాజు రాణి ఇంకా ఏందంటే ప్చ్ లో లోపలి జరిగే సమావేశాలన్ని చె చెప్తుంటే నేను ఊహించు కునేదాన్ని అండి అవునా ఇలా జరిగేడ్దా అలా జరిగేడ్దా అని
అవునా మా తాత చెప్పేవారు ఏంటంటే ఊరికే పె అబధాలు మాట్లాడొద్దు ఎవరి దగ్గర ఏమి తీసుకోవద్దు అడగకుండా అస్సలే తీసుకోవద్దు వాళ్ళవి అని అని చెప్పారంండి చాలా మంచి మాటలు నేర్పించారండి మా తాత గారు
ఆ మా మాకు కూడా మా అమ్మమ్మ నేర్పచ్చిందండి అండి ఏంటంటే ఇలా ఎలా ఉండాలి ఇంత ఎలా నిజాయితీగా ఉండాలి ఎవ ఎవరిని మోసం చెయొద్దు మంచిగా ఉండాలి మంచితనంతో ఉండాలి అందరిలో ఉండాలి అని డిగ్ మీ
మీ అమ్మమ్మ చాలానే మీ అమ్మమ్మ చాలా నేర్పించింది కదా అండి మీ మీతో మాట్లాడుతుంటే నాకు అర్థమైంది చాలా మంచి వాళ్ళులాగా కనిపిస్తున్నారు
ఆ అంతే అన్ ఇలాని కాదులే అండి కానీ అలా మనం జీవితంలో ముందు నడవాలంటే ముందు అడుగు నడవాలంటే అందరితో పాటు ఉండి అందరిలో ఉండాలని అనేది మా మా మాదొక సా
మ్మ్ అవునండి మేము ఈరోజు క్యా క్యారెట్లు పాలకూర అంగడలో కొనుక్కున్నాము మీరు అక్కడ కొనుక్కోండి టమాటాలు ఇంకా ఆలుగడ్డలు దొరికినాయండి ఆలుగడ్డ చాలా తక్కువ రేట్ లోనే ఉన్నాయండి మస్తు ఉన్నాయి
అవునా అండి
ఆ మీరు వెళ్ళినప్పుడు మీరు మీరు మార్కెట్ ఆ వచ్చేవారం పండగ ఉంది కదా అక్కడికి వెళ్ళి కొనుక్కోండి అన్ని సామాన్లు
అవునా మా దగ్గర దొరకపోతే మీ మీ దగ్గరకి వస్తానండి అండి మీరు ఒకసారి వచ్చేయండి
ఆ తీసుకెళ్తాండి మీకు మీక మీకంటే ఎక్కువనా అండి మీ తోటి పోయి తీసుకో మీకు ఇప్పిస్త నేను కూడా కొనుక్కుంటా అండి అక్కడ
ఆ సరే అండి ఆ కొందాం ఇంకే దాంతో పాటు కొత్త కొత్త కర్రీలని కూడా చేద్దాం అండి
ఆ నేను చెప్తా అండి కొత్త కొత్త ఐ అసలు ఎలా చేయాలి వంటలు నాకు వంటలు వచ్చాయండి మీరు అన్నంలా నెయ్యి వేసుకొని పప్పు తిన్నారా ఎప్పుడైనా
ఆ తిన్నానండి చాలా రుచికరంగా ఉంటు
అవునండి అసలు ఎలా ఉంట్ ఉంటదంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ నెయ్యి కలపంది అన్నం తినిపీయదండి చాలా బాగుంటది
అమృతంగా ఉంటందండి దాన్ని ముందల బిర్యానీ కూడా పనికిరాదేమో అనిపిస్తది అండి
అవునండి బిర్యానీ కూడా వనికిరాదు మళ్ళీ ఇంకా బిర్యానీ కంటే కూడా పప్పు ఆవకాయ పచ్చడి పెట్టుకొని తింటుంటే ఆహా దానద్రు అసలు ఆ మాట ఊహించుకుంటేనే బాగుంది
ఆ తింటే ఇంకా వేరే వేరే రకంగా ఉంటదండి చాలా బాగుంటది ఈ జన్మకి ధన్యమనిపిస్తదండి తిన్నప్పుడల్లా
ఇలా నిమ్మకాయ పచ్చడి కూడా బాగుంటది పుల్ల పుల్లగా మస్
చాలా పుల్ల పుల్ల ఉంటంది కదా ఇంకోపట అండి ఉసిరి కాలంట అది కూడా చాలా ఇష్టం అండి అది ఇగా వాతావరణం తగ్గటొస్తుంది
అవునవును అవి ఉసరి కాయల్ దొరుకు దొరికినప్పుడు మాత్రమే మనం పచ్చడి చేసుకోవాలి ఎండి కారంతో చేసుకోవచ్చు పచ్చికారం ఇక్కడ కూడా చేసుకోవచ్చండి మీకు తెలుసా ఇవన్నీ
తెలీయదండి నాకు నిమ్మకాయ పచ్చడి ఒక్కటే తెలుసు కాని, ఎండుకారంతో, పచ్చిికారంతో, చేసుకుంటార్ అని మీరు చెప్తుంటనే విన్
ఆ ఉసురు కాయలు పచ్చిమిర్ కాయలు వేయించుకొని, ఉడకబెట్టి మస్తు చేస్తుందిండి, మా అమ్మ ధనియాల పొడి వేస్తది అందు చిట్లా ఇంకా ధనియాల పొడి వేస్తది చాలా బాగుంటదండి
అవునా అండి అంటే మీరు ఒకసారి ముందే తిన్నట్టున్నారు అంది
ఆ అవునండి నాకు చాలా ఇష్ ష్టం అండి ఉసిరికాయ పచ్చడంటే
ఆ అదే అండి ఉసిరికాయ అంటే నాకు చాలా ఇష్టం, తినడం ఇష్టం, పచ్చడి ఎప్పుడు నేను తినలేదు ఎవరు నాకు ఇవ్వలేదు
నేను ఈ సార్ మా ఇంటికి రండి, తీసుక వోయి మరీ తినిపిస్తా మీకు ఉసరికాయ పచ్చడి మా అమ్మ చేసినప్పుడు
అవునా అండి చాలా థ్యాంక్స్ అండి మీరు ఇంత ప్రేమ చూపిస్తున్నారు మా
ఆ అవునా ఇంగో మీకు చాయ్ తలకాయ నొప్పి లేస్తే చాయ్ తాగుతారా అండి మీకు అలవాటు ఉందా
మా అమ్మా నాన్న అందరం పొద్దున్న లేవాగానే మొదలు పెెట్టేదే చాయ్ తో నన్
అవునా మా ఇంట్లో కూడా అండి మూడు పూటల్ చాయ్ ఉండాల్సిందే అని మా తా
అన్నం అన్నం లేకపోయినది ఉంటారండి ఇవాళ అన్నం లేకపొ యినా ఛాయ్ ఒకటి ఉంటే చాల్ అనేటట్టు ఉంటారండి చాయ్ చాయ్ చయ్ తలకాయ నొప్పి తగ్గాలంటే అది చాయ్ తాగాల్సిందే
అవునండి చాయ్ చాలా మంచి చాయ్ మంచిదే లేండి కానీ వేడి చేసదంటా అండి ఎక్కువ తాగకండి తాగండి కానీ
ఒక ఎక్కువ దాగపోతుండి అవునండి కానీ దాంట్లో కూడా చాయ్ లో కూడా చే ఏమంటారు మొత్తం కొత్త కొత్తగా ఉ అంటాండి చాలా రకాలు ఉంటాయి దాంట్లో ఆ
ఉంటదండి అల్లం చాయి యి మా ఇంటికాడ అమ్ముతరు పది రూపాలకే మస్సు ఉంటది చాయ్
అవునా అండి నాకు చాలా ఇష్టం అండి అల్లం చ్ చాయ్ అంటే దాంచ్ న్ ఆ దాని సువాసనతోనే నాకు కడుపు నిండిపోతుందిండి
అవునా అండి చాలా బాగుంటది నేను కూడా ఒకసారి చాయ్ చేసినా అండి మీకు తెలుసా చాయ్ చేయడం లేకపోతే నేను చెప్పాలా
చెప్పండి మీరు మీ మీకలనుపిసాల ప
ఆ ఏ ముందా అ క ఫస్ట్ కట్టెల పొయి మేము ఇంట్లో కట్టెల పొయ్య తతో చాయ్ పెట్టుకుంటాం సూపర్ ఉంటు కట్టెల పొయ్య మీద కా గిన్నె పెట్టాలి చాయ్ పాలు వేయాలి చక్కెర వేయాలి చాపత వేయాలండి చాలు ఇంతే అసలు ఎ అంత బాగుంటందో చేయడం
అవునా అడి మంచి ఉంటదేమో అండి తాగు కదా
మీరు వచ్చినప్పుడు చాయ్ పోస్తా ఉసిరికాయ పచ్చడి పెడతాండి మీకు ఇష్టం అంటున్నారు కదా
అవునండి ఖచ్చితంగా నండి చేసితే
ఇంకా మా మాకు ఒక దోసా ఉంటదండి చాలా మంచిదండి ఆమె మస్సు అన్ని వంటలు తెస్తుంది పచ్చళ్ళు వాళ్ళు ఆ ఓన్లీ పప్పు భోజనం మీది తింటారంట రోజు పచ్చలు తెస్తుదండి ఈసారి ఇంటికి పోయినప్పుడల్లా
అవునా అండి అయితే ఈసారి మీరు కూడా తీసుకోండి మళ్ళా వచ్చినప్పుడు నాకు ఇవ్వండి
ఆ ఇస్తా అండి మీరు అడగాల అండి అట్లా అడగ అడగకపోయినా నేను తెచ్చిస్తాల అండి మీకు కూడా నాకు నాకు దోస్తు ఇచ్చినప్పుడు నేను నా దోస్తులలకు ఇయ్యాలి కదండి అన్ని మంచి మంచి పనులన్నీ ఇయ్యాలి నేను కూడా
అవునండి అలా ఇచ్చి పచ్చుకుంటేనే మనం మన బంధాలు ముందుకు ఉంటాయండి ఆ మా దోస్తులు కూడా ఇచ్చిన
ఆనందం వస్తుందండి మీతో మాట్లాడుతుంటేనే
చాలా స్పష్టంగా ఇంత మంచిగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది
ఆ మీ మీతో మాట్లాడడం వల్ల నేను చాలా నేర్చుకున్నాండి ఈ కా ఈ జన్మకి ఇది చాలండి నాకి
అవును అంత అంత పెద్ద పెద్ద మాటలు కాకపోయినా నార్మల్గా నాకు పెళ్ళి తెలియనివని తేలుసుకుంటున్నా అనిపిస్తుందంని
సరే అండి మరి నాకు బాయ్
బాయడి